కంతండగా నాక్కనికి ఫోను హలో
ఆ చెప్పు
హలో
చెప్పు
నీ ఫోన్ కలుతుాందిగా ఈమ అచ్చి తకుంది చూడే
ఆ
హలో ఆమెకి ఫోర్ కలవట్లేదంట రేపు నేను ఇప్పుడు ఒక ఆమెతో మాట్లాడింది అన్నా చూడు నాకొండ అనేశా
ఆ
ఆమె ఫోన్ చేస్తే ఆమెకు గలవాట్లేదంటా అయితే ఆమె దిగా నీకు ఫోన్ కలవట్లేదంటగా కొన్ని అడిగితే నా ఇరవై కాల్స్ అయిపోయినాయి కదా టాస్క్ అయిపోయింది గా కలవదంట రాన అంటుంది
అ అవ చేసిందా మళ్ళీ వేరేటోళ్ళు ఇంకా నాతో మాట్లాడిన మెసేజ్ పెట్టించిన కాని
అవుది అయిపోయిందంట ఇరవై కాల్స్ అయిపోయినాయి అంట నువ్వు ఒక ఆమెకి నెంబర్ పెట్టినానన్నావుచూడు నాది
హహ అర్చితన ఆమె పేరు ఇంకొక్క ఆమ బిందు ఆమెటమ ఆమె మెసేజ్ పెడతాంది కాని నాకేమో నిన్నటి నుండి నిన్నటి నుండి ఖాళీ లేక అంటే జలుబు చేసి చేత్త కావట్లేదు ఇ అందుకే చేయట్లేదు ఇక ఆమె మెసేజ్ పెడ ంది కాని రేపు మాట్లాడతలే అట్లా అని చెప్తా అన్నా మళ ఇంకొక ఆమె కూడా పెడతాంది సంధ్య అంటే ఆమె పెట్టింది ఆమె పెడితే నాతో మాట్లాడతా అక్క అంటే నాకు బా నే చెప్పిన అట్లా హెల్త్ బాలేరా అని మాట్లాడుతులే అంటే మళ్ళీ ఇందాక సాయంత్రం మెసేజ్ చేసింది మెసేజ్ చేసి అక్క మాట్లాడతారా తగ్గిందా హెల్త్ ఇప్పుడు ఎట్లుంది అంత ఓకేనా అని పెట్టింది అ లేదురా కొన్ని ఫీవర్ కూడా ఉంది ఇంకా తగ్గలేదని చెప్పినా అ అర్కు న్న
ఏమైనా ఉంటాయి వాళ్ళ నంబర్లు ఇ వాల ఐడియా ఉందియా నేను మెసేజ్ పెడితే వాళ్ళకి
అమెది స్త్రీ గారు ఉండి లవ్ లవ్వి ఉంటాయి కదా
ఆమ్
అయి ఉంటాయి దుఃఖ అట్లానే ఉందిగా
హమ్
అమ్మ వాళ్ళతో మాట్లాడుస్తున్నాం
చేత అమ్మ వాళ్ళకి చేత బిజీ వచ్చింది అదే నీతో మాట్లాడతార అని నీకు చేసినా
ఏం టాపిక్స్ మాట్లాడిన
అవుతుంది టాపిక్స్ అంటే ఇక వచ్చే ఇదే పాప బాబుల గురించి మాట్లాడిన ఆడపిల్లలు అయితే మంచిగా చూస్తారు అనీ అట్లా హలో
ఆ చెప్పు
మంచిగా మాట్లాడతాను నేను ఎక్కుండ ఆరుషా న ఎకుండ అంటా వాళ్ళది ఆళ్ల అక్క వాళ్ళు వాళ్ళక్కనే మహబ్బాద్ ఇచ్చారంట మహబాద్ లో మోర్ బజార్ అంట మోర్ బజార్ సైడ్ నెక్కొండ అనూష నెండె జరమత్తందానేే
బర్గే
మీకు
ఆ నిన్నటి నుండే జరముంది కొంచెం లైట్ గా
నాకు కూడా నైట్ వచ్చింది వేరే అమ్మకి కూడా వచ్చిందంటగా
ఆా
అమ్మకు కూడా వచ్చిందంటగా
ఆ
నాకు కూడా వచ్చింది నిన్న నైట్
డబ్బనే టాబ్లెట్స్ ఇస్తే వేసుకున్నా అన్నం తిన్నా వేసుకున్నాం తిన్నావామ్ మే
తినలే నేను కూడా తినేసుకోవాలి నాకు కూడా తెచ్చిండడి ప్రభు హాస్పిటల్కి పోదామంటే వన్న టాబ్లెట్ తీసుకుర తీసుచ్చ డోలో టాబ్లెట్ ఇప్పుడు దిని వేసుకుంటా అయితే అమ్మమ్మన్నదా చెల్ళ హాస్పిటల్ వయర
ఆ అదే చెప్ే ఎందుకట అంటే పిల్వాడు ఏడుస్తుంట ఆ అ అ లిషన్న మరేమౌంటడి
పొద్దుంది ఆలుగడ్డ పూరుంది
అ అబగ ఇట్లా ఈరోజు ఏమి మెసే్ పెట్లే మరి ఎళ మాట్లాడిందామ తెలవాల
ఆఓహా
ఇంకా బది ఇంకా కన్వర్ట్ కాాలి ఎప్పుడైతే బాగుదు
ఎందులా కన్వర్ట్ అయ్యేది
అనీలా అగా చూపి అట్లకుంది
కొత్త కొత్త దాంట్లోనా
ఆ ఇప్పుడు కొత్తది అయిపోయింది జ పస్తన వింటిది
వర్కు
నరి
కాాల సవాతలు అడు
ఏ అ ఒకమె పె పెట్టటితే మళ్ళీ అమె ఏం పెట్టింది కదసా మా హస్బెండ్ ఫన్ లో కూడా రేంజ చేస్త అల్ల కావట్లేదు పెట్టింద కామా పె మళ్ళ లీ చేసింది మళ లీ అ ఒక పిక్ పెట్టిందిడి కాయన ప్రొఫైల్ టాస్ కానే గరికిిందం డలీట్ చేయలే అమ్ ఎవరు అ అల్ల పల్లవి అనే
ఆ అల్లం పల్లవా ఇదోంది
మా హస్బెండ్ ఫోన్ లో కూడా చేసినా నేను పల్ల న ఒకరు అట్లే వర్క్ అని చెప్తాంది ఆ ఒక్కటే చేయాలి వాళ్ళ వాళ్ళ అయిన నళ్లు గు చేస్తాంది
అలాదే చేయొదల అలాజే తల్వర్ ఆధార్ కార్డు మేడుకనుండ మరి
నేవు ఆధార్ కార్డ్ పెట్టొదు అంటుంది ఆధార్ కార్డు ఇట్లా పెట్ట కదుూ డిటెయిల్స్ కంటను
ఇట్లే అప్పుడు
చ్చ అయిపోయిదలే కదు ఇప్పుడు స్కానర్ లాగా అడుగుతుంది గాని దానికి పెట్టొద్ద అని అంటారు కదా
ఆహా గోతపక్కళకి వచ్చి చేసి రాద్ద వాళ్ళు
మఊ రాట్లే అయితే మరి ఉండకు పోయినా
ఏం కూర వండినావ్
టమాటా చార్ జేసినా ఒక ఆయన ఇక ఆ కార్ పెట్టిండు కదా అంటే ఆయన మస్తు మాట్లాడిండు ఒక ఆయన నాతోటు అనే పెట్టలే పాపికు ఆ సారే రాజు భువనగిరి అనేటాయన
ఎవరు మాట్లాడిర్రు అట అబ్బాయా
ఆ చాటింగ్ ఏం చదవట్లే ఆళ్ల మే
ఇల్లేదు అసలు నేను నో ఓపెన్ చెయ్యట్లే అసలేడజెట్టున్న
మా ఆయన ఇక పెట్టిండు మంచి మాట్లాడిండు టాపిక్ ఆయనకి హండ్రెడ్ బై హండ్రెడ్ ఇయ్యొచ్చు అని పెట్టిండు
హుహు అవునా ఏం ఓపెన్ చేయట్లే అది వాట్సాప్ లో ఇవి గ్రూపు
అవుతే మీ వాళ్ళకి పెట్ ట్టిన్లే కాని వాళ్ళది ఏంటంటే అంటే అది స్కానర్ అడుగుతుంది అది ఆ ఇగా ఆమె చేయలేదంట కాలింగూ ఆ ఆధార్ కార్డ్ స్కానర్ అడుగుతాం అంటే స్కాన్ చేయాలని అడు ంటే చెయ్యలే
అ
నాది జేషింది కావేరు కు
ఆ నెంబర్ ఎక్కడిది
పెట్టింది
కావేరు పెట్టిందా హుహు
టి ఈరోజు చేషింది మెసేజ్ చేషింది కాల్ చేషింది మధ్య
హో
మర్ నాడ నాళ్లకి ఏం అన్లే ఏం అన్లే ఇప్పుడు ఆడ ఎగ్జామ్స్ ఉన్నాయాటగా ఖమ్మంలా
ఆ
అది అయ్యిపోయినక ఇటు గండి మైటమ్ గండి మైసమ్మ సైడే వస్తక్క మీ సైడే కదా అని అంటే అవును రా అన్నా అయితే అక్కడ ఏందో జాబ్బు ఉందట ఒకరు అడిగారట అయితే ఆడికి వస్తా అని చెప్పింది వస్తే చెప్పక్క అడ్రెస్సు వస్తా ఇంటి కాడ అన్నది సరేనే లోకేషన్ పెడతనే రా అని చెప్పినా
అప్పుడు చేసిందంటామా మేడి కల్ ఫార్మసీ ఉంటాది చూడు. అలా జేస్తే. వచ్చిందంటే ఆల్మోస్ట్ ట్రైనింగ్ మొత్తం వచ్చిందట.
బా
వచ్చాక పిన్ని వద్దంట వచ్చేసిందంట శాలరీ వచ్చేది ఇప్పుడు మంచిగా నెల నెల
దందుకే మళ్ళీ పోతుందటగా
అదే
ఇక ఎంతో కొంత వస్తాయి కదా పోత అక్క ఇక ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళు సార్ వాళ్ళు ఫోన్ చేసారు రమ్మని ఇక ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు అని వచ్చేసిన నేను అని అన్నది
శైలేజ పన్ని కి ఫోన్ చేసిన్నవా
ఆహా చేసిన పొద్దున్నే పొద్దునగానే గాని మధ్యాహ్నం మధ్యాహ్నంత కలా చేసిన ఎత్తాలే ఫస్ట్ చేస్తే ఈగ బాబాయ్ కి చే చేస్తే బాబాయ్ మాట్లాడిండు ఇగ బాబాయ్ మాట్లాడినాక మళ్ళీ పిన్నే చేసింది పన్నె ఒకటిన్నరకట్లా
హ్మ్
చేసి అంటే ఇప్పుడే పని అయిపోయిందిరా ఇంటికి పోతున్నా ఇందాక పనులుండి ఇగ ఎత్తలేదు అమ్మ కూడా చేసింది అని అన్నది
టికి డ్యూటీకి
ఆహా
ఆ సార్
ఇంస్తాన్నాడట మరి బాబాయ్ ఇక పిన్ని పోయిందట అయితే పంలు ఉన్నట్టుందిరా అందుకే ఎత్తలేదు అస్తుంది పిన్నా అని అన్నాడు అవున అనుకుంటా బాబాయ్ ఎత్తలే అన్నాడు
మధ్యాహ్నం హు